హాయ అండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నా ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే మా పిల్లల్ని హాస్టల్లో వేసి వచ్చామండి గవర్నమెంట్ హాస్టల్లో
అవునా అండి చాలా మంచిగా ఉంటు దానికి హస్టలే
ఆ బాగుంటదండి అసలు మంచి మీల్స్ పెడతారు ప్రోటీన్ ఫుడ్ ఒక రోజు బనానా ఒక రరోజు రాయిజావ ఒక రోజు ఎగ్
మ్ అవును మార్నింగ్ డైలీ రాగి జావ పెడతారు కదాండి చాలా మంచిది అది
ఆ మీరు ఏ స్కూల్ కు పంపిస్తారంండి పిల్లల్ని
ఇంకా మా బాబు చిన్న బాబేనండి ఇక్కడనే తోలుతున్నాం అండి పక్కన మా పక్కన చిన్న సీటీ అందులో తోలుతాన
అవునా మంచి ఎట్లా మంచిగా చదిపిస్తారా అండి గవర్నమెంట్ లో వేస్తారా ప్రైవేట్ లో వేస్తారా
ఆ నెక్స్ట్ మేం గవర్నమెంటి నండి ఇప్పుడే చిన్న బాబు కదా అని ఇక్కడ ప్రైవేట్ పంపిస్తున్నాగానీ నెక్స్ట్ గవర్నమెంటె నండి
అదే అండి గవర్నమెంటే మంచివి కదా
ఆ మన కూడా కావల్సిన అన్ని ఏ అయినా అందుబాటు లో ఉంటాయి గవర్నమెంట్కూల్ అయితేనే పిల్లలకు కూడా స్కాలర్షిప్స్ అయినా ఏవన్న రావాలన్నా
ఆ అవునండి చాలా బావుంటాయి స్టడీ కూడా మంచిగా చెప్తున్నారు కాపోతే అందరూ ప్రై గవర్నమెంట్ కెందుకు దోలు తున్నారు అని ప్రైవేటైజ్ తున్నారు
ప్రైవేట్కే ఎక్కువ ఇస్తున్నారు గానీ ప్రాధాన్యత కానీ కాకపోతే గవర్నమెంట్కే ఇయాలి మనం
హ్మ్ మ్మ్ మీ దగ్గర ఇప్పుడు మీ ఊర్లో ఇట్లా ఆడపిల్లల్ని గవర్నమెంట్లో అబ్బాయిలని ప్రైవేట్లో ఇవ్వడం చూసారా అండి మీరు
లేదండి అ ఇప్పుడు చిన్నగున్నడు చేసే వాళ్ళని ఇప్పుడైతే ఎవ్వరులేరు ఇద్దరిని సమానంగానే చూస్తున్నారు పేరెంట్స్ అంతా మీ సైడ్ ఏమన్నా చూస్తాను ఎట్లా లో
ఆ చూస్తారండి మా అబ్బాయిలేమో ఊర్లో స్కూల్లో వేస్తే తిరుగుతరు చదవరు అట్లా ఇట్లా అనేసి ప్రైవేట్లో వేస్తున్నారు ఆ ఆడపిల్లలు కొంచెం బుద్ది కలిగి చదువు కుంటారు కదా అనేసి
గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నారా? ఊహూ ఇట్లా కూడా పాయింట్ మనం చూసే దాన్ని బట్టి ఉంటది అర్థం చేసుకునే దాన్ని బట్టి ఆడర్లేనం పంపిస్త న్నారు అదిం మనకు కానీ వాళ్ళు అర్థం చేసుకూదేమో అట్లే అది ఏం కర్రీ చేస్తారండి తినరా
కునే దాన్ని బట్టాం ఆ తిన్నామండి
ఎంకరేజ్ చేస్
ఆ ఆ ఏం లేదండి ఈరోజు ఎగ్ పులుసు పెట్టామండి మీరేం చేసారు
మేము ఈరోజు దొండకాయ కర్రీ చేసామండి
అవునా కాస్తున్నాయా మార్కెట్ లోనా అండి
మా ఇంట్లోనే మా చెట్టు కాస్తే వాటిని ఎ కోసి కూర చేసామండి
ఆహా మీ అందరికి సరిపోయే అన్ని వెళ్తయా అండి
ఆ కేజీ ఎల్లినయ్యండి ఈరోజు
వామ్మో చాలు గ్రేట్ రండి
ఆ చిన్న చెట్టే గాని చాలా కాసిందండి
అల్లా మీ అత్తయ్య గారు హొ హాస్పిటల్ ఎళ్లారా అండి.
ఊ అవునండి తనకి కొంచెం స్టెమక్ పెయిన్ ఉంటుంది కడుపు నొప్పి అందుకే హాస్పిటల్కి వెళ్ళారు.
అవునా మంచిదండి గవర్నమెంట్ కి తీసుకెళ్తేనే మంచిది మంచిగా చూస్తారు కాకపోతే అందరూ డబ్బులు పెట్టి ప్రైవేట్ లో అయితే మంచిగా చూస్తారు అని అంటారు.
ఊ గవర్నమెంట్ చాలా బెటర్ గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చినయి. ఆ గవర్నమెంటే వెళ్ళారండి.
పెద్ద పెద్ద డాక్ డాక్టర్సే చూస్తున్నారు కదా
ఊ ఊ అవునండి ఏదన్నా హెల్త్ చూసి వచ్చినా కూడా ఆరోగ్యశ్రీ అనేసి ఇలా ఇందులో కూడా కేరింగ్ చూపిస్తున్నారు బాగా
ఊ అవునండి. మీరు ఎక్కువ దేవస్థానాలు దేవస్థానాలకు వెళ్తారా ఎక్కువ లేకపోతే పార్కులు అటు ఇటు ఫ్రెండ్స్ తో సినిమాలకట్లా వెళ్తారా
లేదండి మేము దేవస్థానాలకు వెళ్దాం ఫ్రెండ్స్ తోటి తక్కువ మా దగ్గర ఆ చిన్నదే పార్కు ఉండ పక్కన సీట్లా ఆ ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తా పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఒక గంట మంచిగా ఆడిపిచ్చుకొని వస్తామండి.
అవునా
హు మీరేనా రాండీ మీ దగ్గర ఏమైనా ఉన్నదా
వెళ్తామండి ఒక ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్స్ తో వెళ్తాము. దేవస్థానాలు ఏమన్నా మొక్కులు అవి ఉంటే దూర ప్రయాణాలు కూడా చేస్తామండి దేవుళ్ళ దగ్గరికి
ఊ అవునండి. ఈ మధ్యలో ఎక్కడ ఉంటాదండి.
ఆ వెళ్ళామండి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చాము.
అవునా. ఇక్కడ దేవుడు కూడా చాలా ఫేమస్ అండి. రాజన్న దేవుడు కూడా
అవునండి అవును చాలా బాగుం టది అన్ కొత్త గుడి కడుతున్నారండి ఇప్పుడు ఇన్ ఇంకా మంచిగా చాలా జనం వస్తున్నారు. రూ
ఊహు మార్పులు కూడా చేస్తున్నార ఇప్పుడు
ఆ మార్పులు చేర్పులు చేస్తున్నారు. చాలా జనం వస్తున్నారు గుడి సరిపోవట్లేదు అనేసి శ్రావణ మాసం అయితే గుడి సరిపోవట్లేదంట అండి. అయితే పక్కన శి ప్ పక్కన షాపులు అవి ఇవి తీసేసి చాలా పెద్దవి చేస్తున్నారండి అస హలో
మంచి ప్లానే నండి అది కూడా ఎందుకంటే పబ్లిసిటీ ఎక్కువ అయినప్ అప్పుడు రెష్ ఎక్కువ ఉన్నప్పుడు మనమే ఆ తోసుకుంట తొక్కులాటలా పడిపోతాం కదా
అవునండి అసలు కానీ కష్టం అండి పిల్లల్ని పిల్లలతో వెళ్ళడము కష్టమే కొంచెం
హమ్ మీకు లాంగ్ ఉంటదా అండి దగ్గరన
ఆ లాంగే అండి చాలా దూరమే ఉంటది ఒక నాలుగు గంటలు పడతది
అవునా అంత లాంగ్ కాబట్టి పిల్లల తోటి జర్నీ చేయాలని చాలా ఇబ్బందికరంగా అనిపిస్త స్తది కదండి
మేము వెహికల్ తీసుకొని ఎళ్తామండి టాటా ఏసీ లేకపోతే తుఫాను
హమ్మ్ అది బెటర్ లేండి కానీ బస్సులలో ఆ బస్సులల్లో ఎళ్ళాలంటే చాలా కష్టం లాంగ్ టది కాబట్టి
ఆ మళ్ళీ పిల్లలు టాయిలెట్ వస్తుందన్న బాత్రూమ్ అన్నా కూడా ఆపరు కదా అండి తిడతారు కదా
మన ఓన్ తీస్కెళ్లిన వెహికల్ అయితేనేమో అ మానా ఇష్టం
ఆ మన ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళచ్చు ఆపచ్చు వెహికల్ ఎక్కడైనా
అదే అండి అవును
హమ్ మళ్ళీక బస్సు పడదండి మా అత్తయ్య గారికి వామిటింగ్ కక్కుతారు అట్లా ఇబ్బంది ఎందుకునేసి మేము వెహికల్లోనే పెడతాం ఎప్పుడైనా మీరు ఎట్లా ఎళ్తారాండి
మేము బడి తీసుకొని వెళ్తాం అందరం కలిసి వెళ్తాం చుట్టాలు ఇంట్లో ఉన్న వాళ్ళ అందరం కలిసి ఏల్తం హమ్
అవునా
మీ వాళ ఒక్కటే అండి ఎవరన్నారు ఇంకా
ఆ పెద్దవాళ్ళు ఉన్నారండి మా బావ వాళ్ళు ఉన్నారు
వాళ్ళు మీటే ఉంటారా జాయింట్స్ ఫ్యామిలీ ఆహ్ మీరు
లేదండి మా వాళ్ళు సంగారెడ్డిలో ఉంటారు మేము అత్తయ వాళ్ళతో ఉంటాము ఇంట్లో
ఆహ అయితే మీరు జాయింట్
హమ్ ఇగ అవునండి ఇంకా ఎవరిది వాళ్ళకి పనిచేస్తాము అని అంటున్నారండి చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకి అయితది
హమ్ ఏం కాదులే నీ పిల్లలు పెద్దగైనక అని చేసుకోవచ్చు పిల్లలు చిన్న వాళ్ళే అంటున్నారు కదా
ఆ ఇంగ ఎందుకండి వాళ్ళ అన్న ఇప్పుడు మనం భయపడడం అందరు బతకంగా మనం బతకలేమా
అట్నే అనిపిస్తదిలే కానీ కొంచెం పిల్లల దగ్గర అయితే మనం కూడా ఇద్దరం చెరో ఒక పని చేసుకోవచ్చుగా అన్నట్టు ఉంటది
ఆ ఇంగ ఏం పని చేస్తామండి మాకు కొంచెం సిటీ దగ్గరే గాని ఎవారు ఇప్పుడు షాప్స్ లల్ల మనకి కావాల్సిన టైమింగ్స్ ఎవరూ ఉంచుకుంటారండి పొద్దున్న పదింటికి వచ్చి పిల్లలు వచ్చే వారికి పంపియండి అంటే ఎవరైనా పామ్ ఇస్తారా అట్లా షాప్లలా
ఇయ్యరండి మనం ఫాలో కావాలి మన టైమింగ్స్ వాళ్ళు ఫాలో అవుతారా
ఆ ఏడు ఎనిమిది ఆయితు అది అప్పుడు వచ్చేసరికి పిల్లలకి అన్నం లేకుండా వచ్చేసరికి ఎవరు చూసుకునే వాళ్ళు లేక అసలు ఆ వాళ్ళు ఏంటి ఈ స్కూల్ ఆ స్కూల్కి పోయి రాగానే మమ్మీ ఉండాలి అని అనుకుంటారు పిల్లలు
అవును వాళ్ళకి ఏమన్నా తినడానికి ఇవ్వడానికైనా అది ఎక్చేంజ్ చేయడానికైనా
ఆ మనం లేకుండా ఎనిమిదింటి దాకా లే కాకుండా ఉంటే ఎవరు డ్రెస్ చేంజ్య ఎవరూ స్త ఎవరు ఫుడ్ ఎవరు పెడతారు అన్నం వండాలి
ఉమ్ అయినా ఇబ్బంది లేండి అట్లా కూడా
అవునండి ఆ ఏం పనులకి ఏం వెళ్ళనండి ఇంకా బయటికి ఏం వెళ్ళను ఇంట్లోనే మంచి చూసుకుంటే చాలుండి
ఇంట్లో ఉండి ఇంట్లో పని చేసుకుంటే పిల్లల్ని చూసుకుంటే సరిపోతుంది
ఆ ఇప్పుడు కాదండి ఒక బట్టలకి ఏమన్నా పని చేస్తే ఏమన్నా పనికెళ్తే బట్టలకి వాషింగ్ మిషిన్ కొంటాము దానికి కరెంట్ బిల్లు కట్టడం దానికి లిక్విడ్స్ కి చాలా రేట్ అవుయిది
మళ్ళ ఆ ఖర్చు కూడా
ఆ ఆ ఖర్చు ఏదో పెట్టే బదులు మనమేదో ఇంట్లో ఉండి ఇంకా మంచిగా చూసుకొని అలాంటివి ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా అండి మ
ఆ ఇంటి పని చేసుకున్న మన హెల్త్ కూడా చాలా మంచిది
ఆ ఈ ఖర్చులు తగ్గయొచ్చు లిక్విడ్ ఖర్చు అవన్నీ ఎందుకుంటాయిండి మంచి
ఉమ్ అది కూడా వాస్తవమేనాండి
అట్లా కరెంట్ బిల్లు అట్లా వేస్ట్ చేసే బదులు కొంచెం కొంచెం ఆదా చేసుకుంటే ఇంట్లోనే ఉండొచ్చు మంచిగా
ఇంట్లో వరకు వేసుకుని ఉంటాం చాలా ఆ ఉన్నది అండి టైలరీ ఉంది అది కుడతానండి చిన్న చిన్నవి మావి మావి నేను కుట్టుకుంటానండి
ఆహ మీ పిల్లగాళ్లకూ కుడుతవాండి నిక్కరు అంగి
ఉహూ అంతేం లేదండి జస్ట్
పిట్టలు బాగొస్తాయండి మీ దగ్గర
ఆ
అసలు పిట్ పిట్టాలని మనమే చంపే స్తున్నామండి
లేదండి మా దగ్గర రేడియేషన్ చాలా తక్కువ ఉంటది పక్షు లన్నీ మా ఇంటి చుట్టే ఉంటాయండి కోళ్ళు పిట్టలు మా ఇంటి చుట్టూ మళ్ళ చెట్లు ఎక్కువ ఉంటా టాయి వాటికి మొత్తం ఇక్కడ్నే ఉంటాయండి. వాళ్ళు ఏమంటారు పిట్టలు వాటికి గూళ్ళ కట్టుకుంటాయి.
అవునా అట్లా బాగుంటదండి. కాకపోతే ఇప్పుడు మనమే సిల్ సిగ్నల్స్, సెల్ టవర్స్ అవి ఇవి పెట్టి వాటిని చంపేస్తున్నాం. రేడియేషన్ వల్ల
అవును అండి మా ఇంటికా రేషన్ రేడియేషన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకే పిట్టలు ఎక్కువ వస్తా ఉంటాయి. లోపలి కూడా వస్తాయండి మా ఇంట్లోకి
అవునా అట్లా ఒక సినిమా కూడా వచ్చింది అండి రోబోటు
మ్మ్ అవునండి పిట్టల వాళ్లనే మన ఫోన్ల వాల్ అలానే మెయిను పక్షులన్ చనిపోతున్నాయి మ్మ్ మ్మ్ ఆ చూశానండి చాలా బాగుంది ఆ మూవీ కూడా
ఓ ఈ సౌండ్ వినేసరికి అదే వినిపిస్తుందండి మీ పిట్ట సౌండ్ వినేసరికి
ఆహా రేడియేషన్ వల్ల పాపం వాటీ హెల్దుల్ ఖరాబ్ అయిపోతున్నాయి కదా
ఆ అవునండి
హ్మ్ వాటిని కూడా మనం కాపాడుకోవాలంటే కొంచెం మనం కూడా ఫోన్లను తగ్గించాలి.
అవునండి ఒకే అండి మరి
ఆ ఓక్ ఓకే అండి మళ్ళీ కలుసుకున్దాం
ఓకే
ఉ